హలో
హలో
రాలేదా హలో ఎం చేస్తున్నవక్క
ఏం లేదురా నువ్వేం చేస్తున్నావ్
ఏంలే కూర్చున్న
తిన్నవా
తిన్నా
ఏం కూరొండింది మమ్మీ
గోకరకాయ్
అదే గోకరకాయ మరి సడన్ లా పోయిరెంది రా ధనేష్పురనికి మమ్మీ వాళ్లూ
షిరిడీ మొక్కు బాడీ
ఓ అదో వింటర్ పాస్ సి సారీ తెలు టెన్త్ పాస్ అయితే దేవుళ్ల కాడికి పోత అని మొక్కిరా
అదేనంటా సిరిగట్లు, ధనేష్పురు, సరల మైసమ్మ
ఈ మూడా
ఉమ్
ఓయమ్మా
అందుకనే పోతు
ఉ మరి నువ్వు పోలేదేంది రా
నాకు ఇంట్రెస్ట్ పోలేక
ఉహు మరి ఇంకా మీ రాలేదు ఏక సెకండ్ రౌండ్ తిన్నలేరా సెకండ్ రౌండ్ తిన్నాలి ను్ తిన్నావా సెకండ్ రౌండ్
సెకండ్ రౌండ్ కూడాపోయింది సూసి సూసి థర్డ్ రౌండ్ ఎగవాడాలి
అవునా మీ ఇద్దర్ ఉన్నారిగా
ఉ ఇద్దరమే ఉన్ దేనికన్నట్ మరి ఇళ్లకెళ్ళి ఫోన్ మాట్లాడితే ఏందన్నట్టు
ఆ దాని గురించి తర్వాత చెప్తాలే తమ్ముడా
ఏమో ఈ నంబర్కికేలి ఓటీపీ అడుగుతుండు అంజి గాడు నక్ కెమోర్దాంగాలే ఇల్లకెళ్ళి వేరే దాంట్లకెల్లి ఫోన్ మాట్లాడితే
దాని గురించి తర్వాత చెప్తేలే నీకు ఇంక ప్లేస్మెంట్లు రాలేదారా
నాకు ఇంకా ప్లేస్మెంట్ కాలే క్వాలిఫై అయి్యింది గానీ
ఉహు అయి ఎప్పుడస్తాయింట మరి ప్లేస్మెంట్స్ ఎప్పుడు పెట్టకోవాలి
ఇంకా టెన్ ట్వంటీ డేస్ పడుతదంట అక్క
అవునా ఎక్కడ వేట్టుకుంటావ్ సిటీ సైడ్ వెట్ వా సంత్ సాటర్డే రోజు ఆస్తాడురా
సిటీకే వేట్టాలిగా
ఉహు మంచి్ మంచి కాలేజీలు చూసుకో
అదే మంచి కాలేజీ చూసుకోవాలి
ఉ ఇంకా రా మరి మీవోధినలు ఏమంటూరు మాట్లాడతారా మీవోదినలు ఒవళ్ళ న్నా మీ ఇంటి పక్కనా ఉన్నోళ్ళు
నాతోటి ఒవ్వరు మాట్లాడళ్ళు నేను అంజి గాడు ఒకటి ఒకటి ఇగ ఆళ్ళు మాట్లాడతారు ఆళ్ళతోటి
ఆ
ఉ
నీతితో ఎందుకు మాట్లాడారురా
ఏమో మాట్లాడను మేం నేను మాట్లాడ ఫస్ట్ అల్ మాట్లాడినా
ఓ అవునా
ఉ
ఉహు ఆళ్ళతోటి మాట్లాడవ్ పెద్దోళ్ళతోటి
అల్లు ఇద్దరు బానే మాట్లాడతారు ఈమె కొత్తగా
ఓ ఓహోహో ఇద్దరితోటి మాట్లాడారా మీరు ఇగ
ఉహు
నువ్వు మాట్లాడడం అట్ ఉంది ఆడర్జి గడు మాట్లాడ ను మా బన్నీ గాడు మాట్లాడారు అట్టుందిక
బన్నీ గాడు గూడా మాట్లాడటన
అసలు మాట్లాడాడు
ఆహా
ఎప్పుడో పెళ్లిగాక ముందు ఏమో మాట్లాడండి దాంతోటి తర్వాత ఇక మాట్లాడలేదు
బన్నన్న కూడా మాట్లాడిండా పెళ్లిగాక ముందుకు
నేనండి అది మినుగన్ తోటి ఎప్పుడు నార్మల్గా మేము కలుస్తాం కదా అప్పుడు
మిన్న తోటి నిన్న అన్నది ఈ మా తోటి
ఓ ఆ అసలావ తోటి పెళ్లి కాకముందు కూడా కాదు మాట్లాడలేదు అనుకుంటా
వీళ్ళిద్దరితో మాట్లాడ వాళ్ళిద్దరితో మాట్లాడతాం నే
ఆ వాడు కూడా అంతే నేను కూడా అంతేరా
వాళ్ళిద్దరే మంచి నార్మల్గా ఉంటారు
ఆ అవును వీళ్ళే మాట్లాడారు కొంచెం టెక్కు చూపిస్తాది చిన్నామ
ఉ దుసా ఆదిగా ఆ అక్క
మిన్నూ తోటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బయ్
ఇక అంతే
ఉమ్ నెక్స్ట్ ఇంగ్ంగ్ ఇప్పుడు మీకు కొడుకొ కోడలా ఏమైతాదిరా
ఓరు ఓరు
ఎప్పుడు పుట్ట పోయేటోళ్లు
సూరియాన్ పిల్లల కొడుకు పుడితే కొడుకా అయిపోతాడు బిడ్డ పుడితే బిడ్డ అయితాడు అంతే
ఆ అవును కదా నాకు చెంది కదా ఆ అదే కొడుక్కోకు కూతురు వస్తుంది నెక్స్ట్
మళ్ళ ముజలరకు పోరగాళ్ళలు ఎదుగుతారు
ఆ అవును
ఏ లేదు రా పుడతారా ఆ టైం ఓకే ఐ థింక్ ఇప్పుడు ఫోర్ అంట
అయితారు
మంతే టూ మంత్స్ త్రీ మంత్స్ అయితది
ఆ అక్క
టూ మంత్స్ త్రీ మంత్స్ అయితారు ఫోర్ మంత్స్ అంతే ఊ
ఇప్పుడు ఫోర్ మంత్స్ గా
ఆ ఫోర్ మంత్స్ అనుకుంటా
త్రీ ఎల్లి పోరు అంటే యాపిల్
ఏమో ఇక మనకు తెలవదులే అర్థం
ఊ
ఓరేయ్
ఇప్ ఇప్పుడు అట్లా చేస్తుంది మంచిగనే ఉంటుందారా పెద్దమ్మ మరి
ఏమన్నా న్నా అటీట్ చేస్తే సిగరెట్టు విని మళ్ళా
అవునా
మూముంచికా
ఊహు మరీ ఈ అన్నయ్య కూడా నీతోటి మాట్లాడడా
ఇగా పెళ్ళైనా కాంచి మాట్లాడతలేదు వాళ్ళు కూడా
ఓ హొ హొ హొ
తక్కువ ఎంతయినా
పెళ్లయినంక ఏమైతాదిరా నాయన మొత్తం అంత చేంజ్ అయితురు
తర కొత్తగా పెళ్లైనా నాది నాయి
అంతకు ముందు వాంతో మాట్లాడేదా
హ్మ్
అంత ముందు మంచి మాట్లాడేదా
హ్మ్
హ్మ్ హు ఇవాళ దారిన్ దయ్యుమ్ త త ఇంకా ర మరి మీ హాస్టల్లో ఎట్లుండేది మంచిగా ఉండేది హాస్టల్ ఫుడ్డు
హ్మ్
ఉంటా బానే ఉన్నావ్ పట్రా
హ్మ్
ఆ ఇంగ నెక్స్ట్ ఇంగ పెద్దోన్వి అయితున్నావ్
హ్మ్ పెళ్లి చేసుకోవాలి ఇగ
ఓహ్
మావడ గాద ఈడు
అప్పుడే చేస్కుంటార్రా
మరే
అరే ఆన్న్ంతేజ్ ఉంది అప్పుడేడరా మా అంటే ఒక ఏజ్ కావాలి కదా
ఏం తింటుార్రాఒకటే దడవలాయిస్తరూ
అ
ఊ
ఏం దింటుర్రా
మామిడికాలు
అస్సలు నాక్ దెస్తనే తెస్తాలేర్రా మామిడికాయలు మీరైతే ఆగు మీ డాడీ రాని మీ డాడీని అడుగుతా ఈ సారి నేను
చ్చో
మీ అయ్య రాణి ఏమైందో ఆడ ముందుకు మాట్లాడలేదు
ఆ
ఏడికి పోతుర్రు మీరు
ఏడికోదల
ఏదో నడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది గారా చ హ్మ్ ఏదో నడుస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది మాట్లాడ్తం రా
ఉమ్ చెప్పాలె
చెప్పు నువ్వే ఏదో ఒకటి
మా తముడు ఏమో ట్రాక్టర్ ఏసుకుని పోతుండు ఇట్ పోత్ జవ నన్ని సంధి గాడు నవ్వుకుట్నాం
ఓ ఆ వచ్చిండా ఆడు
ఉమ్
ఊహు బానే తోలుతుండారా
ఉమ్
రేట్ ఎప్పటాడ నడించుకుండు నువ్వు ఉన్నవ్ దేనుకున్నవ్ దండగా
పని ఇగ నేనే ఒద్దులే అనుకున్నా
ఉమ్ అవును తియ్యగా ఉన్నాయారా మీయి మాడి పండ్లు
లేవ్ బాలే
మరి ఎట్ట తింటున్నావురా?
ఎదో అట్ట తింటం మేము సందీప్ అన్న తిట్టుడ్ నేవు
సందీప్ గా నోలయా
ఉమ్
మా వోళ్ళు కూడా ధనేష్పురం పోతా అన్నది రా మా అమ్మ కూడాని పోతలేదు అడగాలె
కానీ
ఉత్తిగానే పోతం అన్నార్రా ఒకరోజ్ పొద్దుగానే లేవంగానే మా అమ్మ చెరిగట్ చె చెరిగట్టు అంటండ
ఆ
ఏవంటారు? పొద్దుగా లేవగానే మా అమ్ డాడి తోటి అంటుంది మంగళవారం రోతూ ధనేష్పురం పోదామ అని అది ఇంక ఏమైంది ఇక పోతలేదు ఇక అన్నది ఇక ఊకుంది ఇంకా ఎంగ సర్లో మైసమ్మకాడికి పోయేది ఉంది ఒకటి అంతేనా?
వోలు
ఈ చెర్రి బాయ్ మొక్కు పోయినారార మరి చర్లా మైసమ్మ దగ్
నాకుంద లేదా శివ ఏయ్
ఏంటిదిరా?
హ్మ్
హలో
ఊ
సరే లేరా
ఉమ్